హలో హలో ఇ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
హాయ్ అండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
ఆ నేను కూడా బాగున్నానండి
అవునా ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికి అలా ఖాళీగా కూర్చున్నాను
ఉ ఆక్చువల్గా నేను నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాం అనుకుంటున్నానండి మీతో
ఓకే మాట్లాడండి వింటాను
ఆ మేము ఒక త్రీ మెంబర్స్ ఫ్రెండ్సా యాక్చువల్గా ఫోర్ మెంబెర్స్ అనుకోండి బట్ త్రీ ఈడియట్స్ లాగా త్రీ మెంబర్స్ ఉన్నామా దాంట్లో ఒక రూ ఏమో మంచి ఇంటెలిజెన్స్ ఇంకొకరేమో టిక్క పిల్ల
ఉ
తేమో నేన్ అనమాట
ఉ
ఆమె ఏమో ఎప్పుడు చేసినా బయటిక వెళ్ళిన బయటకి మంచిగా ఆ తిరగడము ఏదైనా కాలంటే తీసుకోవడము తినడము ఆ తర్వాత బీచ్ లో కూర్చుని ముచ్చట్లు పెట్టడము గాసిప్స్ చేసుకోవడము ఇలా చేస్తూ ఉంటాం మీరు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా
ఆ ఉన్నారండి
ఉ
హు
మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి నేను నా ఫ్రెండ్స్ గురించి చెప్తున్నా కదా
సేమ్ మీలాగే ముగ్గురు ఉంటారండి
ఓకే
నే నేను ఇంకొక అమ్మాయి ఇంకోక అమాయి ఉంటాది ఇంకొక అమ్మాయి చాలా బాగుంటది ఇంకొక అమ్మాయి కూడా బాగుంటది ఇద్దరు బాగుంటారు చూడ్డానికి
ఒకే
తర్వాత ఇంకొక అమ్మాయి మాత్రం కోతిపిల్లండి
సేమ్ అండి నా ఫ్రెండ్స్ లో కూడా ఒక అమ్మాయింది అప్ప మీరు ఒక క్వశ్చన్ చెప్పండి నేను కొన్ని అడుగుతాను మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి ఇప్పుడు ఏదైనా కింద పడింద అనుకోండి ఫర్ సపోజ్ ఫస్ సపోజ్ క్లిప్స్ ఉన్నాయి మనం ఆ థ్రెడ్ కి పెట్టి క్లిప్స్ ఉన్నాయండి బట్టలు ఆరేసేటప్పుడు క్లిప్స్ ఉంటాయి అవి కింద పడాయి అనుకోండి మీరు ఎలా ఎలా ఆ ఎత్తి పక్కన పెడతారు చెప్పండి
అన్ని ఒక చోటుకి తీసుకొని అన్ని తీసుకొని బౌల్లోకెసేస్తాం
ఆ మా ఫ్రెండ్ ఏం చేస్తుంది తెలుసా అండి తిక్కమ్మాయి ఒక్కొక్కటి ఏరి ఒక్కొక్కటి ఏరి దానిలో పెడుతుందండి ఏం చెప్పాలి చెప్పండి అలాంటి విషయాలకి ఇంకొకసారి ఏమైంది తెలుసా చెప్పేదినండి ఇంకోసారి ఏమైంది తెలుసా కింద మజ్జిక్ కోసం వెళ్ళామండి
ఆ
ఆ యాక్చువల్ గా మజ్జిగ వేసేటప్పుడు ఒక మజ్జిగ గ్లాస్ చేతిలో పట్టుకొని గంట పట్టుకొని మజ్జిగ గ్లాస్ లకి ఎస్తాం నా ఫ్రెండ్ ఎలా చేస్తుంది తెలుసా అండి మజ్జిగ గ్లాసు బండ మీద కడుతుందండి ఒక చేత్తో గంట పట్టుకుంటుంది ఇంకొక చెయ్ ఏమో నడు మీద ఉంటదండి నడు మీద ఆ
అవునా అండి అంటే తనకు అలా అలవాటు ఏమో వేయ
అలవాటు కాదండి మీరే చెప్ ప్పండి ఇప్పుడు నా ఫ్రెండ్ నేను దగ్గర్లో ఉంది ఒక నాకు ఓకే ఆ అమ్మాయి బయటక వెళ్ళిపోతే నన్ను అంటారండి మీ ఫ్రెండ్కి రాదు చూడం డి అని
అంటే ఇంకా అంతే కదండి ఇంకా వన్ని లేండి ఫ్రెండ్స్ గురించి ఇంకా మామూలే కదా ఫ్రెండ్షిప్ లో అంతా ఒక్కొక్కరు స్లోగా చేస్తారు ఒక ఫాస్ట్ గా చేస్తారు ఒకరు చిలిపిగా చేస్తారు
ఓకే నా ఫ్రెండ్ మాత్రం తిక్కుగా చేస్తదండి
అవునా అండి
అవునండి
హు
ఇంకెందండి
మీ నేను ఈరోజు మా పేజీలో చేసిన వంటకం గురించి మీ దగ్గర షేర్ చేసుకోవాలం అనిపిస్తుందండి
అ చెప్పండి ఏంది అంద మంచి వంటం అయితే ఈ రోజు మీ పీజీలో చాలా మంచి గా వంట చేసారనుకుంటా
చాలా బాగా అండి అసలు మైండ్ బ్లోయింగ్ అసలు నను
మీరు చెప్పంటే నాకు తినాల అనిపిస్తుంది అడి మీరు చెప్తుంటే
అయ్యో అయ్యో తినాలనుకోని మాత్రం అనుకోకండి మీరు తినాలనుకోకండి నను చెప్పేది విన్న తర్వాత అది తినాలా వద్దా అని నాకు ఆన్సర్ చేయండి
ఓకే
ఈ రోజు మార్నింగ్ మాకు టిఫిన్ చిత్రాన్నం అండ్ ఉప్మా చేసారనమాట చిత్రాన్నం వచ్చి ఎవరన్నా ఆఫీస్కి వెళ్ళట్ తోళ్ళు మధ్యాహ్నం కి కావాలి కదా క్యారీ అనేసి చిత్రాన్నం వాళ్ళ చేస్తారు ఆ అది చిత్రాలం వచ్చి మామిడికా చిత్రాలం అండి ఇప్పుడు మామిడికై చె చేసిన తర్వాత మామిడి పండు తురిమి చిత్రానం చేస్తారు కదా అవి పిక్చర్లు మిగుతా కదా ఆ పిచ్చల్ని వాళ్ళు అలానే ఎత్తి పెట్టారండి మరి ఎందుకు ఎత్తి పెట్టార తెలిదు తర్వాత సాయంత్రం ఏమైందం అంటే రైస్ చేసారు పప్పు అది పప్పు ప్ప అంటా మా పప్ప ఏదో నక్ కట్టం కాలే ఎం కంటే అన్ని దాంట్లోనే ఉన్నాయి తర్వాత ఏమైందంటే ఇచ్చ్య మిగిలినాయ అని చెప్పాను దాన్ని తీసుకుని పప్పులు కలిపేసరండి బాబు ఆ మామిడికాయ పిచ్చల్ని తీసుకో పప్పులోకి కలిపేశారండి
పిచ్చాల
అవునండి మామకాయి పిచ్చలేండి
బాగున్నాయండి పిచ్చలు
అయ్యో ఫస్ట్ నేను చూసి అంటే చిన్న బౌల్లో కొంచెం కూరేసారు పెద్ద బౌలు కొంచెం కూరేసారు నమాట చిన్న బాల్ లో మమ్ముడు మా మూడు నాలుగుో మా పిచ్చులు ఉన్నాయి ఇంకొకదాని ఒక్కటేమో ఉంది నేను అంటే నేను నా ఫ్రెండ్ ఆల్రెడీ చూసి తను షాక్ అయి పొయింది తను షాకైపొయ్ ఎ ఏంటివి ఏంటివి అని తన్ షాకై అలానె నిల్చుండిపొయ్ంది నేనే మన్కున్నేమన్న ఫిష్షు ఫ్రై ఏమన్న గట్టిగ్ జేసారేమో అంటే ముక్కలు గెట్టిగా ఉన్నాయేమొ ఇవి ఈళ్ళు సరిగ్గుడికించారో లేదొ అలానే ఏసేసారన్నట్లు నేన్ డ నిలా ఒత్తి జూసానండి కెంటెతో కెంటెతో ఒత్తి జూసా నాకర్థం కాలె నాకర్థం అవ్వాల అ ఏంటబ్బా ఈవసల్ మరీ ఇంకొకమ్మాయొచ్చి అవి మామిడికాయ్ పిచ్చెలు ప్రొద్దున్నె చిత్రా త్రానంలో తురుమి వేసింట్రి కద మిగిలినవి దీంట్లో కలిపేశారు అంటే నేనింక లిట్రలి నేనింగా షాకైపొ పెయ్యానండి
కాదండి పిచ్చెలెలా తింటారండి పిచ్చెలు
అదే కదండి నాకు ఇప్పుటికీ నేను షాక్ లో ఉన్నానండి తినేటోళ్ళు ఎలా తింటారండి అసల అమ్మా అన్కున్న నేను వాన్ని చూ దాన్ని చూసి
ఇ ఇంకేమని ఎవర్ర్ ఎవర్ తినలేదా అవ్వి
అయ్యొ అందురు షాక్ లొ ఉన్నారండి తినడం గాదు ఫస్ట్ త్ త్ ఎవరన్నా నైటింగ మార్నింగ్ ఆఫీస్కెళ్సేసి ఈవినింగొస్తారు టైడైపొయ్ంటర్ తినం తినడం ముఖ్యమన్ జేప్పేసి ప్లేట్ బట్ ట్కోనొచ్చినోళ్ళు అ గిన్నె దగ్గరిలా ఆగిపోయారండి అంద్రూ గుప్పులు గుంపులుగిలా చూస్తా వాట్ టీస్ దిస్ ఈజ్ దిస్ నాన్ వెజ్ ఆర్ వెజ్ అన్ జెప్పేసి అడుగ్తున్నారండి అందరూ ఇంకేం జెప్పాలి జెప్ప ప్పండి మేము ఆటికి ప్చ్ అంత షాకైపోయామండి మేము
అంటే పిచ్చెలు కొంచము ఫిష్ లాగ కన్పడ్డాయేమోనండి వాళ్ళకి
అదేనండి మె మేమ్ కూడా అలానే అనుకున్నామండి ఫిష్షా ఇది అన్ నేనింకా వొత్తి చూష్నాన్ డి ఏంటప్పా ఇది అనేసి చూస్తేమ్
మీర్ చాలా తెలివైనొళ్ళండి మీరొత్తి జూసారంటె అ
మరింగేం జేయ్లండి అంద్రూ అ అసలేంటి అసలు అసలైడెంటిఫై చేయ్డానికి లేదండది ఏ ఏంటబ్బా ఇవిసలు కొత్తగా ఉన్నాయ్ ఇంత పెద్దగున్నాయేంటి అంటే ఇంతక్ ముందెప్పుడు తెలీదండి అలా పిచ్చల్నలా అవ్ గూడా యేస్ వాడ్తారన్ జెప్పేసి
ఐ పొరపాటున అది పొరపాట్న ఎవరన్నా నోట్లేకేస్కొని మింగి కోటె ఎలా బట్కొ
అది కాదండి అది అది ఏమన్కోవాలండి మేము ఏమన్కోవాల్ జెప్ పండి ద అది పిచ్చనా లేకపోతే ఫిష్షా ఏమన్కోలేద్దా షేపేమొ ఫిష్ షేప్ లొ ఉంది కట్ చేస్తె ఎలా ఉంటదొ మనకి పెద్ద ఫిష్షెస్ ఉంటయ్ జూడండి కట్చేసె సేమలాష ఆష్ అనో వస్తాయి అవ్యా ఏమన్ లేక్పోతె ఏంటబ్బా ఇవి ఇంత పెద్దగున్నయ్ మన గింజలా ఇంతంత సైజొస్తయ్ ఇవి జూస్తే ఇంత పెద్దగున్నయ్ ఇవి జూస్తే ఇంత పెద్దగన్నయ్ అసలేంటివి అనుకోని ఇంక పట్టుకొని ఇట్లిట్ల అంటె గెంటె తొ దాన్నిట్ల అంటెనె నేను ఇది మామిడ్కాయ్ పిచ్చెలు అంటేనె ఇంక నేను నవ్వుకున్నామండి నేనూ న ఫ్రెండైతె లిట్రలీ దాన్ని జూసి ఇబ్బు చెప్పండి మీరు అది తి తినే ఐటమా తినని ఐటమా జెప్పండి నాక్
ఆ నాకు తెల్సి నేనప్ పీజీలొ లేకపోడమే మంచిదన్పిస్తుందండి
అది మీరు చాలా అద్భుతమైన వంటకమన్ జెప్పేసి అన్నార్ గదా అందుకు తింటారేమో అన్ జెప్పేసి అ అ
అయ్యో నేనది ఒకసారి చూసాననుకోండి అది నాగెప్పుడ్ చూసిన ఇంగదే గుర్తుకొస్తుందేమోనన్
అసలు ఎ అసలు అది ఎలా తింటారో మీరే చెప్పండి అసలు
ఎలా తింటారండి అసలి కీ పిచ్చలు ఏంటండి పిచ్చలు
ఏం
అది కూడా ఏందండి తురిమిన పిచ్చలు ఏంటండి పీజీ లో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు పాపం పిల్లలు అలిసిపోయేసి వస్తారు వాళ్ళు తింటారు రాత్రి కడుపు నిండి తి పడుకో వాళ్ళు తినడానికి చేస్తున్నారా లేకపోతే పడేయడానికి చేస్తున్నారా అండి ఆలా
వినడానికి మీకే అట్లా ఉంటే చూసిన కళ్ళు మాకి మేము ఏం కనుకోవాలంట అండి వాటిని చూసి
అయ్యో అయ్యో మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది అండి
ఏం చేయమంటారు చెప్పండి అప్పుడు మా ఫేసెస్ చూడాలండి నాది నా ఫ్రెండ్ది ఇట్ నేను న్నా కనీసం దాని జోలికి ఇట్లా పుట్టుకోవడానికన్నా పోయాను తనయితే ఇట్లా షాక్ లో నిలబడింది ఇది మామిడికాయ పిచ్చంట ఇది మామిడికాయ పిచ్చంట అని చెప్పే తాను తనకి పిచ్చి పోయింది కాసేపు
నిజంగా అంటే అండి నాకు ఇంకా ఇప్పుడు మామిడికే చూసినా మీరు చెప్పినటువంటి మామిడికి పిచ్చర గుర్తుకొస్తదమోనండి
అంతే కదండి మరి అసలు ఏమన్నానా అండి చేయడం మరి ఇంత ఘోరమా వేస్ట్ అవుతు ప అనేసి తీసుకపోయి పప్పులో కలిపేసి అవి తీసుకొచ్చి మాకు పెట్టడం ఏంటండి అసలు ఏం అన్నా చెప్పండి మీరు ఎలా తినాలి చెప్పండి ఇ
ఉ సరేనండి అసలుకి మీరు ఇంకొకసారి అలాంటి ఫుడ్ జోలికి వెళ్ళొద్దండి తినొద్దండి రేపు పొద్దున అలాంటి ఫుడ్ తింటే మనకి ఆరోగ్యం కూడా పాడే కావచ్చు అండి చాలా కష్టం అవుతుంది
ఇంకా నేను ఇంకేం తినలేదు ఇంకా బయట తిన్నాము ఫుడ్ ఇంకా అదే కడుపులో ఉంది ఒక గ్లాస్ మజ్జగగా తగేసాము ఇంకా అంతేనండి ఈ రోజు మంచి పని అయింది బయటికి వెళ్ళి మనం అనుకున్నామండి మేమైతేనా
చాలా మంచి పని అండి రాత్రిపూట మంచిగా తాగి పడుకుంటే చల్లగా నిద ద్ర వస్తుంది కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది
అవునండి
అవునండి సరే లేండి ఆరోగ్యం కెం జాగ్రత్త పిచ్చలు తినకండి మంచిగా పప్పు సాంబార్ తినండి మంచిగా ఉనండి
ఆ అండి మీకు కూడా మీరు కూడా మంచిగా ఉండండి బాయ్
ఓకే అండి బాయ్
బాయ్